ఆ హలో అనసూయ వినిపిస్తుంది
వినిపిత్తుందా
ఆ వినిపిస్తుంది
అదే అదే కొంచెం నెట్వర్క్ ప్ర ప్రాబ్లం ఉంటది ఇక్కడ అయితే అందుకే కొంచెం వినిపిస్తుందో లేదా అని
ఆ ఓకే ఓకే
ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఇయ నేను వృత్తి పరంగానయితే స్టిచ్చింగ్ చేస్ తుంటా మీరు మీరేం చేస్
మీ పే
హలో హలో హలో హలో తినింగ్స్ నహీ హే
హలో
ఆ వినిపిస్తుందా వాయిస్ మీది బ్రేక్ అవుతుంది ఆ ఓకే
హలో
హలో వినిపిస్తుంది
హలో
ఆ హలో వినిపిస్తుంది అనసూయ
ఆ వినిపిస్తుంది మీరు నాకు వినిపిస్తుంది మీరు హలో హలో అంటున్న నేను
అవునా మీ వాయిస్ నాకు వినిపిస్తలేదు
ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే
ఆ ఆ చెప్పండి
ఉ అవును మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మరి
ఇప్పుడు నేనైతే వాస్తవానికి ఇడు రెంట్కి వచ్చినా కాబట్టి నలుగురే ఉంటావు ఒక పాప ఒక బాబు నేను మా సారు ఆ
అ మీ ఊర్లా ఆ ఏం లేదు ఇగ మీ ఊర్ల లేడీస్ ఏమేమి వర్క్ చేస్తారు
మా ఊర్లా లేడీస్లా ఎక్కువ అంటే ఇగ కుట్టు మీసేను మగ్గం వరకు ఆచ్చింది చూడు మొన్నట్లా
ఆ అవునవును
అయితే ఓ కొంతమందికి ఇట్ల సెలెక్ట్ చేసిండు అన్నట్లు ఊర్లా వచ్చిండ్రు
ఆ నేర్పిడానిక
ఆ అయితే ఒక సెలెక్ట్ చేసి ఒక గ్రూప్ చేసిండు
ఆ
గ్రూప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిండు ఒక ఒక ఫిఫ్టీన్ డేసో వన్ మంత్
ఆ
ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళయితే ఎవరైతే పర్ఫెక్ ట్ మగ్గం వర్క్ గానీ మిషిన్ గానీ ఇట్లా ఎవరైతే గుట్టిండ్రో వాళ్ళకు ఇంకా వాళ్ళకు ఐటీడిఐ నుంచి మిషిన్ వచింది అన్నట్టు
అవునా
నేను కూడా దాంట్లో పాలుగొన్నా నేను కూడా ప్ల్చ్ అంటే మిషన్ గురించే కాకుండా అవి రెండు చేద్దాం అనుకున్నా గాని ఒకటే చేసా మగ్గంది
అవునా
ఆ అయితే నాకు అంతా అంతగ నేను చేయలేకపోయినా
హ్మ్ ఇగ ఫ్యామిలీ పిల్లలు చ్ ఇబ్బంది అయితది ఇగ మీకు
పిల్లలను చూసుకుంటే వీళ్ళని పంపాలి మా సార్ నన్ను పంపాలి మళ్ళీ మధ్యహ్నం పి పిల్లలకు టిఫిన్ కోసం అని ఏ పోవాలి అది దాంట్లో ఇగ నేను దాంట్లో సక్సెస్ కాలేదు అయినా కొంత వరకు కనీమ్ బాగా అంటే ఎక్కువ కాలేదు అన్నట్టు ట్టు ఇంకా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టలే నేను
అవునా
ఆ ఈసారికి కుట్టు మిషినుది ఆ ఒక క్యాంప్ పడితే గిట్లా అస్తది గదా మేడం ఐటి ఇండియా ఇది నుంచిసియ్ అదే దాంట్లో ఒకవేళ అస్తే గిట్లా ఈ సారి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పాల్గొనాలి దాంట్లో మంచిగా దానికి ఫోకస్ పెటాలని ఉంది ఆ మీరైతే ఎట్లనో కుట్టు మెషిన్ మీద ఉన్నది గదా
యా అవున్
ఇంకా సగం మందిగా ఏం చేస్తారు మేడం ఇక అదే చేన్ల పని అవి ఇవి ఉంటది వృత్తి వ్యాపారం అ
అ ఇగ మా సైడ్ గూడా అంతే ఇగ అందరూ వ్యవసాయదారుడే ఉన్నారు ఆడవార్ రూ మగవారు అట్ల చేస్తరు
అయినా చదువుకున్నరు చదువుకు చదువుకున్న వాళ్ళు కొందరు విద్యా వాలంటరీస్ అట్ల చేస్తున్నరు కనీ మా ఏజెన్సీ ప్రాంతం గాదు గదా అది చితాగర ఏ దాని వల్లా చదువుకున్న ఉన్నవాళ్ళు ఇక బాయ్స్ అంటే బాయ్స్ విషయానికి వస్తే వాళ్ళు పాపం ఏం చేస్తరు మనా మొన్నట్లో మోనల్ పైప్ లైన్స్ పని ఉంటయ్ జూడు
ఆ అవునవును
పైప్ లైన్సు పనులలో కొంతమంది పోయిండ్రు ఇక ఆడోళ్ళు ఎండాకాలంలో ఏం జెస్ సారు పాపమని కుట్టు మిషన్ కొందరు నేర్చుకున్నరు మగ్గం వర్కు
హ్మ్మ్
ఇట్ల ఇట్ల బ్యూటీ పార్లర్లా
ఆ ఫ్రీగ ఫ్రీగ నేర్పిస్తరు ఊట్నూరులో నేర్పిచ్చిరా ఊర్లోకచ్చి నేర్పిచ్చిరా
లేదు లేదు ఊట్నూరులో ఒక బ్యాచ్ చేసుకొని పోయిండ్రు అన్నట్టు నేను అయ్యా
తీ ప్రతిసారి బ్యాచ్ ఉంటది
హ్ అదే బ్యాచ్ బ్యాచ్ వయసుగా పోయినము అన్నట్టు నేను ఫస్ట్ బ్యాచ్ కి పోయేటప్పుడు ప్పుడు వీళ్ళు పిల్లలను అవి ఇవి చూసుకోవడానికి నాకు సరిపోలేదు కాబట్టి నేను మగ్గం వర్క్ దాంట్లో నేను సక్సెస్ కాలేదు ఇంత పర్ఫెక్ట్ గా
హమ్
సారి ఆస్తది అంటున్నరు గనీ ఇప్పుటి వరకు రాలేదు టైం పడుతది అన్నరు మరి కుట్టుమిషిన్ మీదా లేకపోతే బ్యూటీ పార్లర్ అ అంటే మన వల్ల కావాలి గదా పిల్లలని చూసుకుంటాంటే ఇంక కాదని ఈ కుట్టు మిషిన్ అంటే పర్వాలేదు లే మన ఇంటికాడయినా బట్టలు ఉంటయి గదా అవి టీచింగ్ చేసుకుందామని
హ్మ్
మనవేవో కొత్త బట్టలు తీసుకొస్తాం గదా మేడము నైటులు అవి ఇవివు దానికి పని మాలగ పది ఇరవై రూపాలు పెట్టడం ఎందుకు
అవునవును ఇగ మనది మనకు ఖర్చులో కైతద
ఆ మన ఖర్చులకు అయితదని ఇక ఖర్చులకు కాకపోయినా మన మన ఇంటికాడ అయినా కొట్టుకోవచ్చు మన ఫ్యామలీ వల్దీ అట్లా
ఇంకా మా సైడ్ కూడా బాయ్స్ మాది కూడా నాన్ ఏజ్సి సేరియనే
ఆ ఆ
ఈగ మా దగ్గర కూడా అందరిగ చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు మా సైడ్ ఇక ఎంత చదివినా ఇక ఏం జాబ్స్ వస్తాయా అది ఇది అంటారు టెన్త్ వరకు చదువు కుంటారు కతం ఆడపిల్ల అయితే సంవత్సరం అటు సంవసరం ఇ సంవత్సరం చూస్తారు పెళ్లిస్తరూ
కాబట్టి అట్లాటలి
ఇక ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ కంటే ముందు ఇక పెళ్ళిది అవ్వదు వద్దు అని అంటే ఇక మా ఊర్లో అట్లా రెండు మ్యారేజులు క్యాన్సిల్ అయినాయి ఇంకా ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ఏమి చేస్తలేరు
ఆ
కాకపోతే ఇంకా డిగ్రీ చదువుకొని అట్లా ఇట్లా ఎవరు లేరున్నట్టు ఇక చదువు అంటే అంత ఉండదు ఇక ఆడపిల్లలు చదువు అంటే ఇంకా చులుకన చూస్తారు
అ ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి నిండితేనే మ్యారేజ్ ఇస్తే ఏమైనా లేకపోతే పిల్లలు ఎట్ల అయితున్నారు మేడమ్ ఇప్పుడు
అవును ఆ చాలా కష్టం వాళ్లు వాళ్ళ మైండ్ వాళ్ళ బాడీ సరిగ్గా మెచ్యూర్ అవ్వదు ఆమెకే ఏది ఎట్లుండాలో తెలీదు మళ్ళీ ఆమె పోట్టాలో మళ్ళీ ఇంకొక పాప
అవునా అవునవును పాప ఇబ్బందే మన్నట్లో మా ఒక మా ఇంటి పక్కకు ఒక బాబు ఉన్నాడు
ఆ
బాబుంటే ఆయన కొని చదువుకోలేడు చదువుకున్నాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయింది ఇప్పుడు ఆ డిగ్రీకి జాయిన్ చేద్దామా లేకపోతే టీటీసీ అని అడిగేసరికి ఇక ఆయనకు దోస్తులు మంచి దొరకలేదు దోస్త్ అసలు మంచిగా దొరికే పోయేసరికి ఏం చేసిండని అతన్ని నేను అసలు పోనే పోను అనుకుంటే ఇక ఒకటి ఒకటే గోలా పెట్టుకున్నాడు మళ్ళ ఒక మా మంచిగానే ఉన్నాడు ఆరు నెలలు ఇంటిగానే కూర్చొని తిన్నాడు ఇప్పుడు మ్యారేజ్ చేస్తా మ్యారేజ్ేస్తా అంటే మీ ఎట్లా ఇప్పుడు ఒక ఇష్యూ అయింది అని రాలే
ఆ అవునావు
అదే మరి ప మా మా మా ఊరు సైడ్ నుంచి ఎవరు చేయలేరు కాకపోతే ఈ స్కూల్ నుంచి ఆచ్చిండ్రు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి కాలేదు కదా ఆ హా ఫస్ట్ ఇయర్ అయ్యి పోయింది సెకండ్ రన్నింగ్ లో ఉండే మధ్యలా వేసిండే నా అన్నట్టు
ఇంకా వాళ్ళకు డౌట్ వస్తుది మరి పిల్లవాడు ఎందుకుస్తలేడు మ్యారేజ్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అందరుూ బాధ్యత తీసుకుంటున్నారు రో
అవునవునవును అయితే వాళ్ళని ఫోన్ చేసి ఎవరు ఎవరు చేసిండ్రో ఏమో కాగాని వాళ్ళు వచ్చి అన్నట్టు ఎందుకు పంపుతలేరు బ అట్లా అట్లా అంటే ఇట్లా మ్యారేజ్ చూసి వచ్చి అని అనేసరికి ఊరు లేదు ఎవరు ఒకరు చెప్తారు కదా ఇక
చెప్తారు చెప్తారూ
అదే చెప్పేసరికి ఏమైందంటే ఇ అది మా అక్కడ కూడా ఇక పిల్లనీ చూసి వచ్చిండు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేద్దామని ఆయనకు ఉండే గాని ఏ లేడు పాపం ఎందుకంటే చూసిండు అంతలోనే ఎట్ల ఇన్ఫర్మేషన్ పోయిందో ఏమో క్యాన్సల్ అయింది అది
అ
మరి అది తప్పు కాద మరి
ఇక వ అవి ఇప్పుడూ మనము ఒక పనిలాగ చూస్తాము గని అది వాళ్ళ వాళ్ళ తర్వాత మొత్తం తెలిసేసరికి ఇప్పుడు జీవితం అంటే ఏంటి ఇది అంటే లైఫ్ కదా అని తెలిసేసరికి మొత్తం అయిపోతది
అవునవునవును
ఆ టైమ్ లో ఎందుకు పెళ్లి చేసుకున్నా ఇది ఏంటిది అన్న ఆలోచన వస్తుంది ఇక వాళ్ళకు
కనీసము వాళ్ళలకు నాలెడ్జ్ అయితే ఉండాలి కదా పెళ్లి చేసుకుంట పెళ్లి మీద అవగాహన ఉండ్ ఉండాలి కదా
అవునవును
ఏదో ఒకటి ఏదో ఒక లేదో కనీసం బిజినెస్ అయినా ఏవై అయిపోయిన ఒక కాలు ముందు వెళ్తేనే కదా మనం పెళ్లి చేసుకోవలె అనే విషయం ఆలోచన రావాలి
ఆ అవునవును ఇగ కొంచము ఇక మంచి ఏరియాని బట్టి ఉన్నది ఇగ
అదే మా పల్లెటూరే పల్లెటూరు కాకపోతే ఇప్పుడు ఈ ప్రసారాలు అవి ఇవి చేసుకుంటా ప పాపము ఇక టెలుగు గిట్టెలు అమ్ముకుంటా ఉంటారు ఈన అన్నట్టు
అవున
చేస్తారు వాళ్ళు కూడ ఎట్లాగొ
ముందులెక్కన లేద్ ఇప్పుడు మొత్తము మేజర్ అయ్యేంత వరకు మ్యారేజ్ లేదు ఇప్పుడు అన్ని కమి టీలు షీటిమ్ కమిటీ ఈ ఇప్పుడు లేడీస్ కోసము బానే పనిచేస్తున్నాయి
హు హు అవి చేస్తేనే కదా వీళ్ళు ఇన్త రిక్వైర్ఆయితున్నారు లేకపోతే ఆయిత అార
ఆ అదె అదె ఇక ఇప్పుడు ఎప్పుకనన్నా ఇ గవర్నమెంట్ టు మొత్తం ఫ్రీనే ఉన్నది కాబట్టి ఇక ఇప్పుడు కనీసం ఫుడ్ కోసమో దేని కోసమో ఇక చదివి పిస్తున్నదిక పెళ్లి చేయడానికి అవకాశం లేదు
ఇప్పుడు అవకాశం లేదు మేడం ఒక్కొ ఒక ఊర్ పల్లెటూర్లలో ఎవరు పోలే ఊర్లలో అయా ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని చోట్ల
ఆవును ఇప్పుడు మా ఊర్లనయితే ఇక చదువుకోకుండా డ్రాప్ అవుట్ అయి ఉన్నారు అని ఎవ్వర్ లేరు మాక్సిమం పిల్లలందరూ హాస్టల్ ఉన్నారు ఇగా ఆ సరె సరే
ఓకె ఓకె